హలో ఆ చెప్పే ఆ ఇనిపిస్తుంది
ఉమ్
తిను మరి హలో
ఆ ఏం తినాలే ఆ హలో హలో వినిపిస్తుంది
అన్నం తిను
తింట ఏడా ఎంత అయితుందే లెవెన్ థర్టీ అయితుందే నేను ఇప్పుడు తిననే అన్నాము.
ఆ మరి ఎప్పుడు తింటవు ఆకలి ఏస్తలే
ఏ చాయి తాగినానే ఇప్పుడే చాయి తాగిన
ఆ
నేను చాయ్ తాగుతున్న నువ్వు నాకు మెసేజ్ చేసినావ్ ఇగ
ఓకే
ఉమ్ టూ వెల్ కట్లా తింటనే రోజు డైలీ అంటే నువ్వు ఎట్లా దొడ్డవాళ్లి నేను సన్నగా అవ్వలని ట్రై చేస్తున్నా
నేను గూడా ట్వల్వ్ కే తినా
ఉమ్
ఉమ్
ఇంకా అవునే సర్టిఫికెట్ వచ్చిందా నేను
వచ్చింది
ఉమ్ ఎంత
వన్ థౌజండ్
ఆ ఇద్దర నువ్వు ఇంకా అది తీసుకున్నారా
ఆ నేను అక్షయ తీసుకున్నమ్ మమ్మల్ని గూడా రమ్మన్నది ఇంకా ఇసుకి
ఆ నువ్వు అన్నావ్ గదా పోవు అని మళ్ళా రోజు పోవాలంటా గదా దానికి
అమ్మ రోజు పోవాలాంటేనేమో
ఎక్కడే అది లొకేషను ఆ అయిపేంది సర్టిఫికేట్ వొచ్చిందంట గదా ప్రగతి నగరా ప్రగతి నగరంటే ఇక్కడే గదా ఆ జెంట్యు దగ్గర
దెగ్గర్నె
మ్ మాకీ ఇక్కన్నుంచి దెగ్గెర్నేలే లే కొంచెం దు పోవాలి నడ్చుకుంట ఇక్కన్నా అంటే నువ్వు అక్కన్నుంచి రావాలా మళ్ళీ
ఏం ల్యా ఇక్కన్నుంచి కూడా దగ్గర్నేనే మాకు
అవున
జెఎంట్యు దాట్న్యంక
ఊమ్ అదే
ఆ అదే
మీది అక్కడ కాద ఆ గచ్చిబౌలి అన్నావు గదా
గచ్చిబౌలి అయినా గాన్ దగ్గర్నే ఉంటాది ఇంగా మాకే దగ్గెర
అవునా
ఆ
ఇక్కడ మంచి లేవే రోడ్లు ఇట బాచ్పల్లి సైడు అంటే అంతా ట్రాన్స్పోర్ట్ లేదే
ఆహా
ఆడ్ మొన్న మనము నిల్చునప్పుడే జూష్ణావ రోడ్డెట్లుందో
అవును
ఇష్టం వొచ్చినట్టు పోతున్నారు అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి అంతైనా పోతున్నారు లేదనుకో పిచ్చ పి చ్చగ వోయేటోళ్ళే అటూ ఇటూ
ఊ
అక్కడే యాక్సిడెంట్స్ ఎక్కువైతాయ్ అంట నాక్ మధు ఏ ఎప్పింది అది ఎప్పుడు ఆ నుంచె వోతది గదా
ఆ
ఇంగ అద్ జేషే ఇక డ్రైవింగ్ కి ఇగ అంతే ఇగ
హు హు హు మ్ మరి మీ సర్టి మీ సర్టిఫికేట్ ఎప్పుడొస్తది
మా సర్టిఫికేట్టూ మండే వెళ్తరంటనే వీళ్ళు
నువ్వ్ వెళ్ళవా
నేనెళ్ళా ఒసే ఎంత దూరం దెల్సా అనే అదీ
ఎంత ఎక్కడసల్ లొకేషన్
చంద్రాఅయాన్ గుట్ట అక్కడ ఇంకా లోపట్ బోవాల
ఓ అవునా
ఆ మొన్న మేమ్ వెళ్నప్పుడు చుక్కల్ గన్పిచ్చినాయ్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఆ డ్రైవ్ జేస్ కుంటాం మళ్ళ వొచ్చేటప్పుడు వామ్మో నా కాలు అక్కడే ఇంచిపోయినాయ్ దెల్సా నె కూచ్చోన్ గుచ్చొ
మేమ్ ఊరు కెళ్తుంటే ఉంటాయ్ చంద్రాయన్ గుట్ట
ఆ గదే ఊరికి పోయి నిజంగానే అమ్మ సగం ట్రావెలింగ్ కే అయిపేంది మేమ్ అక్కడి కెళ్ళి మళ్లా మళ్ళా అదొక సెక్యూరిటీ చెక్కొకటి మళ్ళా పది సార్ల్ చెక్ జేస్తరే ఫోన్లు బయటవె చాలా పెద్దగా ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నయి డి ఆర్డిఓ వేరే ఉ టుంది ఎయస్ల్ వేరే ఉంటుంది మిషిను మిసైల్ అదేం వేరే ఉంటుంది అట్లా రాక్ కిట్స్ తయార్ చేసేది ఒకట్ మిషిన్ ఉంటాయి కదా అవి వేరే సాఫ్ట్వేర్ ఒక దగ్గర డాక్ కుమెన్ టేషన్ ఒక దగ్గర అసలు ఉంది పెద్దగుంది
ఉమ్
కానీ లోపట్రానియారు గదా క్స్ ఇవ్వరు ఇది అను వాళ్ళ డాడ్ డాడీ ఉన్నాడు కాబట్టి మాకు లోపట అలోవ్ జేశిర్రు ఉమ్
బిఫోర్ మేం అంటే ఏం ప్రాజెక్ట్ జేసినారే
ఏదో టాటా అనాల్టిక్స్ మిల్మే
మేము గూడా అదే డేటా అనాలిటిక్స్ అన్విజ్వలైజేషన్
ఆ గదే అంటే వాళ్ళు రియల్ టైమ్ డాటా ఇచ్చారే వాళ్ళ డియో డియోది దాని మీద మనము వాళ్లు అడిగిన కండిషన్స్ మీద వివి విశ్వల్ విశ్వలైజేషన్ జేయాలి
అచ్చా
ఉమ్ కంపారిజన్ జూపియాలని చెప్పాడు ఆ చేశ్నమే చేశ్నమూ రిపోర్ట్ జేశ్నాము అనేకి సెండ్ జేస్నాము కోడింటర్ ఉంటడు గదా క్కడ మనకి సెండ్ జేస్తే రమ్మన్నడంట అంటే రిపోర్ట్ దీస్కొని
ఓకే
ఉమ్ అయితే అనే అంటే ఫోన్ ఎత్తట్లేదంటనే సో మళ్ళీ మండే రమ్మన్నడన్ దా సో మండెళ్తాం టెంపరరీ సర్టిఫికేట్ ఒస్తదంట ఇగ అది వెట్టేస్తాం
ఆహ
ఉహు అంటే డాకుమెంటేషన్ వేరే దగ్గర చేయాలంటనే
ఓ
ఉమ్ మొత్తం అన్ని సబ్మిట్ జేశ్నంక ఒస్తదంట ఇంక అప్పటి వరకు ఈ సర్టిఫికేటైనా ఒస్తదని ఎళ్తున్నరు అంటే అను అయితే వాళ్ళ డాడీతోనె వెల్పోతది కదా మోనింగ్ మోనింగూ ఇగ మధు గూడ వెల్తాడంట
ఉమ్
ఉమ్
నువ్వు అఖిల
ఆ నేనే అఖిలా ఇంటమింగ
ఓహో మీరుంటే అంటే వాళ్ళిద్దరే ఎళ్తరా
ఆ ఇద్దర్వెళ్తరంటనే
ఓకే
ఎళ్ళి ఈ సబ్మిట్ జేసి అడుగుతారు ఎప్పుడొస్తదో సర్టిఫికేట్ అది ఇదని
ఉహు
అవును మీరు డిజిటల్ నచ్చరికి అప్లై జెయ్యలేదా అంకిత వాళ్ళు
ఏంటిద్ ఏం అప్లై జెయలే
డిజిటల్ నచ్చరే అదే కాగ్నిజెంట్
జేయలే
ఎందుకు
ఏమో చేయలే
అహ
మీర్ జేస్నారా
ఏం లేదే మేము మాకంతా అది లేదు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ జెన్జీకి అప్లై జెయ్యొద్దు అన్నారు గదా
ఆ
రిస్క్ ఎందుకని ఇగ చేయలేదు
ఉమ్ హు
వీళ్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఏదో ఉండే కద్నే ముందు కాగ్నిజన్ది ఆ సొమెథింగ్ ఏదో ఉండే ఆ దానికి ఆ యాదగారి ఏం చేసిండంటే వీళ్ళని నేసేసిండంట
ఆ
ఆ అంటే వీళ్ళను ఆటోమేటిక్ గా అప్లై చేసిండ అంట అడగకుండా అయితే ఇంక అప్పన్ అట్లనే అప్లై చేసుకున్నారు అను అయితే పోయింది దానిది కాల్ క్వాలిఫై కాలేదంట
ఉమ్
ఎ మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉందంట ఎంసిక్యూస్ అదియిపోయినక ఇంటర్వ్యూస్ అంట ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఉమ్ కష్టమంటానే ఇంటర్వ్యూ
ఇంగ అన్నీ కష్టమే ఉంటయ్
మూన్నా పాలా అంటున్నాడంట
ఉమ్
మీరు ఇదీ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే ఇంక ఏ కంపెనీనైనా క్రాక్ చేయగలరు లైక్ పెద్ద కంపెనీస్ ఉంటాయి గదా అని అన్నాడంట మాక్సిమం డ్యూరేషన్ అయితే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అని అన్నాడు
ఆ మరి గంతసేపు ఏం తీసుకుంటారే
అన్ని అడుగుతారంటనే ప్రాజెక్ట్స్ గురించి ఇంకా ఏఐ వస్తుంది కదా ఏఐ కోసమూ
ఉమ్
ఊప్స్ కాన్సెప్ట్స్ అడుగుతారు సిఎస్ కాన్సెప్ట్స్ అడుగుతారు ఓఎస్ కాన్సెప్ట్ డుగుతారు అని అడుగుతారు మనకి బేసిక్స్ అంటే మ మరి అంత డెప్త్ కి వెళ్ళరంట బేసిక్స్ అయితే అడుగుతారంట మొన్న మోక్ లో కూడా అదే అన్నాడని ఎందుకంటే మాకు మాకు అంత డెప్త్ రాదు కదమ్మ అందుకే మేము అడిగేది బేసిక్స్ మీరు ఎంత బేసిక్స్ మీద స్ట్రాంగ్ ఉన్నారో అని అన్నడు మొన్న ఉమ్ ఇగ అందరు అదే అంటున్నారు బేసిక్స్ అంటే జావ బేసిక్స్ అన్న పైతన్ బేసిక్స్ అన్నా నేర్చుకోవాలి
అవును
ఇగ ఇప్పుడు ఏ ఐ వస్తుంది గదా, ఏ ఐ ఆ
నేర్చుకుంటున్నవ
తీర్ లేదు లేదే
అబ్బా
నిజమే, నాక నాకట్లాంటి వడదు, అఖిలకడుగు కావాలంటే, అది నేర్చుకుంటది
అదే అస్సలే అస్సలు నేర్చుకోనే నేను. నాకు అస్సలు ఇంట్రెస్టే ఉండదు అని అంటది.
దానికొచ్చే అన్నీ మనాలా నక్కలాడుతుంది
ఉహు నేను రెజ్యూమ్ తీసుకున్నారంటగా ఒకటి.
ఉమ్ తీసుక్
నీది తీసుకున్నారా?
తీసుకున్నర
రెండా
ఒకటే తీసుకున్నడు, హెచ్ ఆర్ ఒకటే హెచ్ ఆర్ అంటన్న టి ఆర్ ఒకటే తీసుకున్నడు. ఆ హెచ్ ఆర్ ఏం చేషిండంటే, ఎనకల నాకు రాసి ఇచ్చిడనమాట. లైక్ ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? కడ ఈ ఫీల్డ్ లేదని నాకే ఇచ్చేషిండింగది
అచ్చా నావేమి తీసుకులె
అవునా టీ ఆర్ తీసుకోలేదా?
ఉహు
అవునా తీసుకుంటున్నడే అందరివి, మావి తీసుకున్నడు అంటే పైన తీసుకోలేనట్టున్నడు.
ఏమో కొంతమందియి తీసుకున్నడు, కొంతమంది తీసుకోలే.
అచ్చ అచ్చ అని అన్నడు, ఐ విల్ కీప్ ద కాపీ అని అన్ టే సరే అ వదిలేషిన ఇగ ఆన్నె, నేను వచ్చేషిన ఇగ
ఆహ
ఆయనకి ఏం అడిగినా లేదా మెత్ వె ఒక్కొక్కోళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారమ్మ అని అంటున్నడు.
ఉమ్
హాట్ అ హెచ్ఆర్ అయితే మరి ఘోరమే, మన జుట్టు గొ నా జుట్టు మార్చుకోవాలంట వాడికి.
మ్ సరే స్ట్రైట్నర్ చేపిస్తా అని చెప్పోటి కొనియమను.
ఒసేయ్ అయననే అన్నడే, స్టేటర్ నేనన్న స్టేట్నర్ వల్ల అవ్వచ్చనంటే స్నేత్ స్టేట్నర్ తొని నీ జుట్ట ఆ రోజు కాలిపోతది గదమ్మా
అసలేందుకంట దాని గురించి
ఏమో అంటే డిస్ట్రాక్షన్ వస్తుందంట ఆయనికి
ఉమ్
నేనన్న చేసుకోవచ్చు గని, ఆ రోజే కలిపోతది గదా ఆయనే అంటున్నడే అన్నీ.
ఉహు
నేనన్న ఆయిల్ ఉంటది అంటే, ఆయిల్ పెట్టుకుంటా అంటే ఓకే ఓకే దా అంటే ఎప్పుడైన ఎళ్ళేటప్పుడు కొంచెం స్ట్రేట్ గా అవె అయ్యేలా చూడు అన్ సరే అని ఒదిలేసిన
ఉహు
సోది మాట్లాడిండు
నాకు చెప్పిరు ఆయన ఎవరు హెచ్ ఆర్ ఐతే ఏంది నీ స్ట్రెంత్స్ అంటే నేను, పోయి పొయ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని జెప్పిన.
ఉమ్
క్వశ్చన్ ఇచ్చిండు
అవునా
ఆ సరే
సరేనే బాయ్ మ్